హలో
ఎలా ఉన్నా
హలో
హలో ఎలా ఉన్నావ్
నేను బాగున్నాను సనా నువ్వు ఎలా ఉన్నావు
నేను బాగున్నాను ఏం చేస్తున్నావ్
ఏం లేదు కూర్చోనున్నాను నువ్వేం చేస్తున్నావు
నేనా నిన్న షాపింగ్కి వెళ్ళాను చాలా ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్సెస్ జరిగాయి
అవునా ఏం జరిగాయి ఒకసారి చెప్పవా నాకు ఏమేం జరిగాయో
షాపింగ్ స్టోరీస్ వినడం నాకు చాలా ఇష్టం కదా అందుకే మాల్ కి వెళ్ళా గానే ఎగ్సైట్మెంట్ స్టార్ట్ అయింది ఎవ్రీ వేర్ సేల్స్ బోర్డ్స్ కనిపించాయి
హహ అవునా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అనే బోర్డ్ చూస్తే మన కంట్రోల్ పోతది కదా
ఊ అవును ఎక్సాక్ట్లీ ఫస్ట్ నేను జస్ట్ విండో షాపింగ్ చేస్తాను అనుకున్నా
అవునా తర్వాత ఏమయింది
తర్వాత ఒక డ్రెస్ నచ్చింది డ్రెస్ తర్వాత మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ మళ్ళీ మ్యా చింగ్ ఇయర్ రింగ్స్ తర్వాత శాండిల్స్ అంతే ఇంకా అంతా షాపింగ్ చేసేసా
షాపింగ్ చేయన రియాక్షన్స్ అంటే అది మనం ఒకసారి చూస్ సనే మన క కళ్ళకి అంతా ఆకట్టుకుంటాయి కదా
ఊ అవును ఇంకా షాపింగ్కి వెళ్ళడానికి ముందు ప్లాన్ చేస్తావా నువ్వు
ఇప్పుడు చేస్తాను
ఎలా
ఫస్ట్ బడ్జెట్ డిజ్ డిసైడ్ చేస్తాను దాని తర్వాత చూద్దాం
ఓ మళ్ళీ
తరువాత షాపింగ్ లిస్ట్ ప్రిపేర్ చేస్తాను అమౌంట్ కూడా ఎంత అవుతదో అంత మొత్తం ప్రిపేర్ చేస్తాను
ఉ ఇంగ ఇంపల్స్ బయింగ్ అవాయిడ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది కదా ఇది ప్లానింగ్ అనేది
ఆ అవును నిజమే
నేను కూడా నోట్స్ యాప్లో లిస్ట్ ప్రిపేర్ చేస్తాను
అవును అది చాలా యూస్ఫుల్ హ్యాబిట్ మనకు కూడా ఈజీ అవుతది కదా
ఆన్లైన్ షాపింగ్ ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉంటాయి
అంటే మిక్స్డ్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి అంత అడ్వాంటేజెస్ డి డిసఅడ్వాంటేజెస్ మొత్తం కలిపి ఉంటాయి అందులో
ఎందుకు అలా
అంటే కొన్ని ప్రోడక్ట్స్ వచ్చి ఫోటోలలో చాలా బాగుంటాయి కానీ ఆ ఆఫ్లైన్ వాళ్ళు తెచ్చి ఇచ్చిన తర్వాత ఇక్కడ వేరేవి మారిపోతాయి కదా
అవున్లే ఇంక డెలివరీ తర్వాత డిఫరెంట్ గా అనిపిస్తాయి అవి ఉంటాయిగని
అవును నిజమే అందులో వేరేగా చూపిస్తారు ఇక్కడికొచ్చిన తర్వాత వేరేగా ఉంటాయి న అమ్మడానికి కాదు.
రివ్యూస్ చదవకుండా ఆర్డర్ చేస్తావా నువ్వు.
ఇప్పుడు మాత్రం రివ్యూస్ కంపల్సరీ చూసే ఆర్డర్ చేస్తాను.
రేటింగ్స్ కూడా చెక్ చెయ్యాలి కదా.
ఆ అవును కస్టమర్ ఫొటోస్ చూస్తాను, ఇంకా వాళ్ళ కామెంట్స్ చూస్తాను ప్రతి ఒక్క ఒకటి చూసి ఆర్డర్ చేస్తాను.
హ్ స్మార్ట్ షాపర్ వైపోయావు నువ్వు.
ఎక్స్పీరియన్స్ నేర్పుతుంది కదా అంతా.
మరి డ్రెస్సెస్ సెలెక్ట్ చేయడం ఈజీయా.
చాలా కష్టం చానా చూడాలి కదా. అవి రివ్యూస్, కామెంట్స్ అన్ని చూసి చేయాలి. కదా
ఎందుకు అంటావు.
అంటే ఒక డ్రెస్ కలర్ నచ్చుతది. సైజ్ ఒ కలర్ నచ్చితే సైజు ఉండదు కదా. లేకపోతే సైజ్ ఉంటే కలర్ నచ్చదు.
హ్ ఇంకా సైజ్ ఉంటుంది మరి ఫిట్టింగ్ నచ్చదు.
ఫిట్టింగ్ బాగుంటది, ప్రైజ్ ఎక్కువ ఉంటది అలా ఇలా అందుకని.
ఉ అంతే లే ఇంకా షాపింగ్ స్ట్రగుల్స్ అంటే ఇవేమో.
అవును నిజమే ట్రయల్ రూమ్స్ దగ్గర క్యూ లో వెయిట్ చెయ్యడం కూడా పేష న్ టెస్టే కదా చానా పేషెంట్ ఉండాలి.
అది కూడా నిజమేలే.
ఆ అవును ఆ ఫ్యామిలీతో షాపింగ్ వెళ్ళడం, అమ్మతో షాపింగ్ కి వెళ్ళడం ఎలా బాఉంటది.
చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది.
ఎందుకు?
నేను ట్రెండీ డ్రెస్సెస్ చూస్ చేస్తాను.
ఆ అవును అమ్మ ట్రెడిషనల్ డ్రెస్సెస్ చూపిస్తది కదా, నువ్వు ట్రెండివి చూస్తే.
హ్మ్ ఇది క్వాలిటీ బాగుంటుందని అని అడ్వైజ్ ఇస్తుంది.
ఆ ఆఫర్స్ ఉంటది, ఇది కూడా తీసుకో అని అంటది కదా అమ్మ వాళ్ళు అంతే కదా పేరెంట్స్.
ఉ అవును కరెక్టే.
నాన షాపింగ్కి వస్తే ఎలా ఉంటది?
ఇంకా ఎంత టైం అని అడుగుతారు.
అవును నిజమే మా నాన్న కూడా అలానే చేస్తారు. త్వరగా చెయ్యండి వెళ్ళాలి ఇంటికి, వర్క్ కుంది అని అలా చెప్తారు.
మరి ఫెస్టివల్స్ ముందు షాప్ పింగ్ ఎక్సైట్మెంట్ వేరే లెవెల్లో ఉంటుంది కదా.
ఆ అవును ఎస్పెషల్లీ దివాళి అప్పుడు, ఈద్ అప్పుడు అలా బావుం టది కదా.
అవును ఇంకా న్యూ డ్రెసెస్ సెలెక్ట్ చేయడం అంటా
అవును మ్యాచింగ్ బ్యాంగిల్స్ కొనడం, ఇంకా చైన్స్ స్లీప్పర్స్ ఇంకా చానా కొనాలి కదా.
అవును మరి ఫ్యామిలీ అందరు కలిసి షాపింగ్ కి వెళ్ళడం, ఫుడ్ కోర్టులో స్నా స్నాక్స్ తినడం, ఫొటోస్ తీసుకోవడం అది కంప్లీట్ సెలబ్రేషన్ లాగా ఉంటుంది.
అవును చాలా బాగుంటది ఫుడ్ కోర్టు లో స్నాక్స్ తినడం ఇంకా ఫుట్పాత్లలో లో ఏమన్నా అమ్ముతుంటే పానీపూరి అవి కూడా ఇంకా తింటా రావచ్చు కదా
ఉమ్ అవును మరి వెడ్డింగ్ షాపింగ్ అంటే సెపరేట్ అడ్వెంచర్ కదా
ఆ అవును నిజమే ఫొటోస్ తీసుకోవాలి ఇంకా కంప్లీట్ మొత్తం సెలబ్రేషన్ సెలబే పేషెంట్స్ లాగా ఉంటది
హు మరి ఇంకా షాపింగ్ అంటే సపరేట్ అడ్వెంచర్
అవును ని నిజమే చాలా టైరింగ్ బట్ ఎగ్జైటింగ్ చా ఎగ్జైట్ ఎక్సైట్ ఉంటంది కదా
చేయడానికి కొన్ని కొన్ని ఆశ పడతాయి అసలు
అవును అందులో జ్యువెలరీ మ్యాచ్ చేయాలి ఇంకా అది లెహంగా సెలెక్ట్ అయిన తర్వాత ఇంకా జ్యువెలరీ రీస్ శాండిల్స్ ఇంకా చాలా చూడాలి కదా
అవును మరి ఫుట్ ఫుట్వేర్ కంఫర్టబుల్ ఉండాలి
అవును నిజమే తర్వాత మేకప్ ప్రోడక్ట్స్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి
కన్నీటికన్నా మెయింటైన్ బడ్జెట్ మెయిన్ గా బడ్జెట్ మెయింటైన్ చేయాలి
ఆహా అవును చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా
ఉ మరి నీ ఫేవరెట్ అక్సెసరీస్ ఏంటి
నా ఫేవరెట్ అక్సెసరీస్ అబయాస్ ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్
నాకైతే వాచెస్ అంటే ఇష్టం
అవునా హ్యాండ్ బ్యాగ్స్ కూడా కలెక్ట్ చేస్తావా
చాలా ఇష్టం చేస్తా ఉంటా అప్పుడప్పుడు
సన్ గ్లాసెస్ ట్రై చేయడం ఫన్ కదా
మిర్రర్ ముందు పోసేస్ ఇవ్వడం ఇంకా ఫన్
అవును నిజమే అది కూడా మా అంతకు మేమే చూసి నవ్వు కోవచ్చు
షాపింగ్ మధ్యలో ఫుడ్ బ్రేక్ కంపల్సరి కదా
అవును నిజమే ఎగ్జాక్ట్ గా ఎందుకంటే కొంచెం రిలీఫ్ స్ట్రెస్ అవుతా కదా కొంచెం రిలీఫ్ రిలీఫ్ గా ఉంటాది
కాఫీ తాగడంము
అవును ఫ్రెంచ్ ఫ్రైస్ తినడము బర్గర్ తినడం పిజ్జా తినడం
ఐస్ క్రీమ్ కొనడము
అవును నిజమే షాపింగ్ ట్రైడ్నెస్ మొత్తం పోతుది తిన్న తర్వాత
ఫుడ్ వల్ల ఎనర్జీ మళ్లీ వస్తుంది
నిజమే ఒకసారి ట్రైల్ రూమ్ నుంచి రాంగ్ బ్యాగ్ తీసుకొని బయటికి వచ్చాను తెలుసా
అయ్యో తర్వాత
స్టాఫ్ పిలిచి ఎక్స్చేంజ్ చేశారు నేనైతే షాక్ అయిపోయా నా హండ్ బ్యాగ్ అనుకునే తెచ్చేసా
అయ్యో అయ్యో ఎంబారసింగా అనిపించిందా
అవును చాలా తెలుసా
నా ఇన్సిడెంట్ ఏంటి అంటే ఆన్లైన్ లో పింక్ డ్రెస్ ఆర్డర్ చేసా
అవునా తర్వాత
డెలివరీలో ఆరెంజ్ షేడ్ వచ్చింది
అయ్యయ్యో ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ కదా
ఊ షాపింగ్ మనకి ఏం నేర్పిస్తుంది అంటావ్
అంటే బడ్జెట్ నేర్ ర్పుతదీ తర్వాతా ఇంకా ఏవన్న రాంగ్ ప్రోడక్ట్సు అవి కూడా వొచ్చేస్తాయ్ కదా ఒక ఒకోసారి
ఊ అవును మరి ఇంకా డెసిషన్ మేకింగ్ కూడ నేర్పిస్తుంది మాకు
అవును చాలా పేషెంన్స్ ఉండాలి దానికి
నీడ్స్ అండ్ వాంచ్ డిఫరెన్సెస్ కుడా తెలుస్తాయి
అవును మనీ సేవింగ్ కడా ఇంపార్టెంటే
అవును ఎగ్జాక్ట్లీ మరి కొన్నిసార్లు కొనకుండా చుత్తాం చూడడం కుడా ఎంజాయబులే కదా
అవును విండో షాపింగూ అలా
లేటెస్ట్ ట్రెండ్స్ తెలుస్తాయి
అవును ఫ్రెండ్స్ తో కుడా టైమ్ స్పెండ్ చేయచ్చు
ప్రెజర్ లేకుండా ఎంజాయ్ చేయచ్చు
హహహ్ అవును నిజమే
అన్ లిమిటెడ్ బడ్జెట్టుంటే ఏం కొంటావ్
నేనా వల్డ్ టూర్ ని లగేజ్ ఫుల్లాఫ్ డ్రెస్సెస్ కొంటా
ఓ చాలా పెద్ద డ్రీమ్సే ఉండాయ్ నీకు
అహ ఇంకా డిజైనర్ హ్యాండ్ బ్యాగ్స్ కొంటా
ఇంకా లగ్జరీ స్కిన్ కేర్ జేస్తావ్
అవును ఇంకా కంఫర్టబుల్ షూస్ కొంటా
బుక్స్ కుడా కొంటావ్ కదా
అవును నిజమే
ఉ మరి షాపింగ్ హ్యాపీనెస్ ఇస్తుందా
అవును కానీ టెంపరరీ హ్యాపీనెస్ మాత్రమే కదా
మెమోరీస్ కుడా క్రియేట్ చేస్తుంది ది వీటి వల్ల
నిజమే ఇంకా అమ్మతో షాపింగంటే చాలా పెద్ద టాస్క్ తెలుసా
ఉ నేను ఫ్రెండ్స్ తో షాపింగ్ దేస్ సిస్టర్ తో షాపింగు అవన్నీ మేస్ మూమెన్ న్స్ అన్ని స్పెషల్ మూమెంట్స్ కదా
అవును నిజమే ఎఅఒ ఒక ప్రామిస్ చేద్దామా
ఏంటి
బడ్జెట్ ఎక్సీడ్ అవ్కు అవుకూడదు ఓకేనా
ఆ రివ్యూస్ చదవాలి
ఆ క్వాలిటీ చూస్ చేసుకోవాలి మనము
అన్నెసెసరీ షాపింగ్ అవైడ్ చేయాలి
అవును సేవింగ్స్ మెయింటైన్ చెయ్యాలి
ఉ ఊమ్ సరే తప్పకుండా జేస్తా సరే అయితే ఇప్పుడు నేన్ వెళ్ళాలి బాయ్
ఆ సరేలే బాయ్ జాగ్రత్త
ఉమ్ బాయ్
ఉ